హలో, ఆ వినిపిస్తుంది. మీకు నా వాయిస్, వినపడుతుందా అండి.
ఆహా
హలో
అవును వినిపిస్తుంది హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం లేదు కాలి
ఇ ఖాలి తిన్నారా హలో మిమ్మల్నే హలో
వినిపించట్లేదా
నా వాయిస్ మీకు వినిపించట్లేదా
వినిపిస్తుంది క్లారిటీ గానే ఉంది
హ తిన్నారా మీరు
తిన్నమ్ మీర్ తిన్నారా
ఆ తిన్నా ఏం చేస్తున్నారు
ఏడు
మాది ఇవాళ స్పెషల్ వచ్చేసేసి పప్పు కర్రీ
ఓకే లైక్ వెజిటేరియన్ ఆ లేక నాన్ వెజ్
నేన్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ అండి మీరు
నేను కూడా నాన్ వెజిటేరియన్ మీకు నాన్వేజ్ లో ఏం స్పెషలిస్ట్ అం లైక్ హలో
నాకు ప్రాన్స్ కర్రీ అంటే చాలా ఇష్టం
మీరు కుకింగ్ చేస్తారా
మీకు
నాకు చికెన్ అంటే చాలా ఇష్టం
అవునా మీకొచ్చా కుకింగ్ మరి
వచ్చు నార్మల్గా మీరు నాన్ వెజ్ లో ఏ ఏ కర్రీ బాగా వండుతారు
నేను నాకోచ్చేసి సాంబార్ బాగుండదు చేస్తాను అండ్ నాన్ వెజ్ లో చికెన్ బాగా కుక్ చేస్తాను
చికెన్ కర్రీ ప్రాసెస్ చెప్తారా ఎట్లా కుకింగ్ చేస్తారో
అంటే మీకు ఏ టైప్ చికెన్ కర్రీలు కావాలి ఫ్రైయా
లైక్ మీ మీరు మీకు మీకు ఏదైతే ఫేవరెట్ ఓ మీకు మీరు ఎక్కువ తీసుకొని ఉంటారు చూడండి అది
నాకు బటర్ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం సరే నా ప్రాసెస్ చెప్తాను మీకు ఆ చెప్తానండి ఫస్ట్ కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటో ఆ కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే ఓకేనా తర్వాత ఆ ఏంటిది డ్రై ఫ్రూట్స్ కాజున్ను బాదం ఆ తీసుకొని ఈ ఆనియన్స్ ను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఓకే తర్వాత టమాటో కూడా సేమ్ అట్నే ఫ్రై చేసుకొని కొంచెం కుక్ అయ్యాక వాటిని రెండు మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసుకున్నాక అందులోనే కొంచెం బా బాదం అండ్ జీడిపప్పు వేసేసేసి గ్రైండ్ చేయాలి చేసేసినంక దాన్ని కా ఆయిల్ హీట్ చేసుకుని దాంట్లో కొంచెం బటర్ బటర్ వేసేసి
ఎంత క్వాంటిటీ ఆఫ్ చికెన్ మీరుం
క్వాంటిటీ అంటే ఒక హాఫ్ కేజీ ఓకే హాఫ్ కేజీకి అయితే ఫోర్ టమాటోస్ ఓకే టూ ఆనియన్స్
ఓకే
అండ్ కాజు వచ్చేసేసి ఒక ఫైవ్ సిక్స్ తీసుకోండి బాదం ఒక ఫైవ్ సిక్స్ తీసుకోండి ఓకే
ఓకే
ఉమ్మ్ అది నేను పేస్ట్ చేసుకున్న దాన్ని ఆయిల్ ఎసేసి అందులో స్పై అదే దాసిన చెక్క లవంగం ఇలాచి స్టార్ ఆ స్టార్ స్టార్ అన్నాయా ఇవన్నీ వేసి తను ఎసేసి కొంచెం ఎగాక ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నది ఉంటందో అది అందులో యేసేసి కద కొంచెం మంచిగా కుక్ చేయనిస్తందన్ని బాగా ఆయిల్ అంతా పైన గ్రేవీ వచ్చేదాకా చేసినాంక దాంట్లోనే ఆ పసుపు కారం ఉప్పు అవన్నీ ఏసేసేసి కొంచెం మంచిగా మిక్స్ ఆ కలిపేసేసి తర్వాత అందులో పెరిగేస్తాం పెరిగి ఏసేసినం కా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ దాన్ని మంచిగా కుక్ చేసాక చికెన్ ఇందులో వేసేసి రెండింటిని మిక్స్ చేసి బాగా మంచిగా ఉడికిని ఉడుకనిచ్చాక తర్వాత పైనుంచి బట్టర్ ఏస్తా
ఓకే
దానికింక బట్టర్ ఏసేసి కొంచెం ఇంకా ఫైనల్ అయిపోయే ముందు లైట్ గా చికెన్ మసాలా ఏసేసి దాని మీద కొంచెం లైక్ ఎట్లా అంటే కో కొత్మీర ఏసేస్ తా దానికి కాంబినేషన్ గా చపాథీ చేస్తా మా హస్బెండ్ ఫేవరెట్ అది
ఓకే ఎక్కువ చపాతీయే చేస్తారా బటర్ చికెన్ కు రైస్ లేకపోతే నాన్
బట్టర్ చికెన్ కి నాన్ జరా చపాతి బాగుంటది రైస్ అంతా సూట్ అవ్వదు అన్నమాట అంటే బాగోదంతా కొంచెం బట్టర్ వేస్తాం కాబట్ టి స్వీట్ ఉంటది కదా రైస్ లోకి స్పైస్ కొంచెం కారంగా ఉంటే బాగుంటది
ఓకే నార్మల్గా మీరు లైక్ హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారా లేదా బయట స్ట్రీట్ ఫుడ్ ఆ
ఆ నేనైతే రెండు తింటా అది ఇది
ఓకే
ఏ వీలని బట్టి దాన్ని చేస్తా
అంటే లైక్ స్ట్రీట్ ఫుడ్స్ లో లైక్ బయట నాబ బైట రోడ్ పైనా ఏగ్గతా నార్మల్ గా లేదా రెస్టారెంట్ వి ప్రిఫర్ చేసేది
హ్మ్మ్ ఎక్కువ రెస్టారెంట్స్కే ప్రిఫర్ చేస్తా తక్కువ బయట రో స్ట్రీట్ సైడ్ ఫుడ్ అయితే ఫాస్ట్ ఫుడ్ ఈ మధ్య నేను తినింది అంటే లాస్ట్ టైమ్ ఇగ్ నూడిల్స్ తిన్నాను
అఓకే
మీకేదంటే బాగా ఇష్టం
స్ట్రీట్ ఫుడ్
స్ట్రీట్ ఫుడ్
ఎక్కువ జంక్ ఫుడ్ అ తింటాను నార్మల్ హోమ్ ఫుడ్ కంటే నై హోమ్ ఫుడ్ కూడా తింటా బట్ కొద్ది ఇష్టం ఎక్కువ బైట్
అ అవునా ఓకే పానీ పూరి ఇవన్నీ బాగా తింటారా
హలో
పానీపూరి ఇవన్నీ బాగా తింటారా మీరు
అవును తింటా
లేదండి నాకు
అది అందరికి ఇష్టమ ఉంటుంది కదా
మాక్సిమం ఇష్టమే ఉంటది కానీ కొంతమంది పెళ్ళళ్ళ అయిపోయాక ఒపీనియన్ చేంజ్ చేసుకోవాల సోతాది ఒకగల మీ హస్బెండ్ హైజెనిక్ అయితే ఎలా చేయరునమాట బట్ వాళ్ళు ఎలా చేయకపోయినా మనం తినొచ్చి బయటిక వెళ్ళినప్పుడు
ఓకే
హ ఇంకేం సంగతులు మీరేం కుక్ చేశారు ఇయాల
ఈ రోజు మా మమ్మీ కుక్ చేసిందిని నేన్ చెయలేదు
ఉ
ఆలుూ కర్రీ కుక్ చేసాం
హలో హలో
అ
హలో వినిపిస్తుంద మీకు
నార్మల్ గా మీకు వెజ్ లో అంటే లైక్ పప్పు దాల్స్ కాకుండా వెజిటేబుల్స్ ఉంటాయి కదా అందులో ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు
నాకు యాక్చువల్ అందులో నాకు ఏది కుకింగ్ రాదు మా హస్బెండ్ కుక్ చేస్తాడు వాటిలల్లో వచ్చేసి నా ఫేవరెట్ బీరకయ
ఓకే
అని చకుడువే
కే
మీకు
నాకు ఆలుూ అండ్ కుట్టాట ఉన్నూ
కాంబినేషన్స్ తె కాంబినేషన్స్
నోర్మల్ ఓన్లీ పొటాటో ఫ్రై అంటే పోొటాటో గుర్మా అంటే ఎల ఇల కొంబినేషన్ మిక్స్ చేసి ఇచ్చద
ఓహ అంటంటే ైక్ పొటాటో ఫ్రై పులుసు సాంబార్
ఇలా నచ్చదు దీనిని సపరేట్ గానేతింట ఓన్లీ పప్పు అండ్ పచ్చి పులుసు అట్లు కాంబినేషన్ ఇష్టం
ఊహూ ఇంకేం సంగతులు అవును చికెన్ బాగా ఇష్ ఇష్టమని అన్నారు వచ్చా మరి వండడం
అయ్యా వచ్చు
ఎట్లొండుతారు
ఓగ డైలీ ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వీకెండ్స్ లో నార్మల్ చికెన్ తీసుకొ ఒకసారి ఫ్రై ఒకసారి గ్రేవి ఒకసారి గార్లిక్ చికెన్ బటర్ చికెన్ హలిం చేేయడం అట్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చేస్తా
మీ ఫేవరెట్ వెరైటీ
నాకు చికెన్ ఫ్రై విత్ పచ్చి పులుసు బావుటాయి చాలా ఇష్టం
కాంబినేషన్స్ తినరన్నారు
కు అంటే అన్నీ కాదు వెజ్ లో కాదు నాన్ వెజ్ కాంబినేషన్స్ కొన్ని ఉమ్
ఊహూ
వెజ్ వెజ్ కాంబినేషన్స్ అంత నచ్చదు
ఓహో హో